హలో
ఆ బాగున్నారా అండి
ఆ బా
ఆ బాగున్నానండి మీరు బాగున్నార అ బాగున్నామండి ఏం చేస్తునరండి వంట చేేసున్ననండి ఇవాళ పోషమ్మకు చేసినాము
ఔన
ఔన పోషమ్మ అంటే ఏం చేస్తరండి పోషమ్మ అంటే ఈ ఉగాది ముందు మేము మాకు ఊర్ చివర అటొక్క పోషమ్మ ఇటొక్క పోషమ్మ ఉంటదండి ఆ అయితే ఈ ఉగాది ముందు పోషమ్మ నయ్ నే మళ్ళీ చేస్తమండి బెల్లం ఉంటది గద బెల్లం ఉన్న బియ్యం గలిపి పాశం ఓండుతం ఉ మళ్ళీ బబ్బేర పప్పు వొసి గారెలు చేస్తమండి
ఔన అండి
గారెలు చేసి ఇగ కొబ్బరికాయలు అగరోత్తులు నూనె పూలు ఆ అవన్నీ పట్టుకొని పోషమ్మ దగ్గరికి ఏళ్ళి అక్కడ ఉప్పరలాగ పెట్టి మొక్కేసి ఒస్తమండి
అంటే ఉడ్ చివర పొ
చివర పోషమ్మక్ ఏళ్తర రెండు పొషమ్మలు ఉంటయండి అటు పొషమ్మ దగ్గరకి ఇటు పోషమ్మ దగ్గరకి ఏళ్లి మొక్కేసి కొబ్బరికాయ కొట్టి దండం బెట్కొని ఒస్తమండి ఆహా ఎటు అంటే రెండు వైపులు ఏళ్ళడమేన అండి ఔనండి రెండు వైపుల వెళ్లడమే అంటే ఇప్పుడు ఈ గారెలు పాయసం రెండు తిస్కెల్లి నైవేద్యంగ పెడతార ఆ మళ్ళీ కొన్ ఆ మళ్ళీ కొంచెము గోధుమ పిండి ఉంటది కదండి ఆ గొధుమ పిండిలో బెల్లం ఏసి కొన్ని తియటి లాగ స్వీట్ లాగ అప్పాలు గుడ ఏ స్తామండి ఆ కొంచెము అన్నము బెల్లము అప్పాలు గారెలు అవన్నీ తిసుకెళ్ళి పెట్టి మొక్కేసి కొబ్బరికాయ కొట్టి మొక్కేసి ఒస్తమండి ఔనఅండి మరి మా ఇంటి దగ్గర కొంతమంది కోళ్లు గుడ కొస్తరు కదండి ఔనండి కోలు కొళ్లు కొస్తర్ గని ఇగ మేమ్ ఇప్పుడు ఉగాది ముందు కొయమండి అప్పుడు పస్కపిల్లలని వర్షకాలం ముందు ఏస్తర్ క మా దాన్ హలో ఆ అప్పుడు కోళ్ళతొన్ మొక్కుతం అం
అదే మా ఇంటి దగ్గర ఉన్నారు కొంతమంది వాళ్ళు పోషమ్మ ని జెసిన అప్పుడు కోళ్లను మేకలను కొస్తరయితే ఆ మేకన్ గుడ కొస్తరండి పెద్ద పోషమ్మ అని వెట్కుంటరండి వాళ్ళ కం అందరికి ఉండదండి పొశమ్మ ఆ పెద్ద పొశమ్మ లేకుంటే ఏదన్న పెళ్లిళ్ళు అవి ఇవి ఉంటయ్ ఇట్ల పెద్ద పొశమ్మ మోక్కుతె మేకన్తొన్ మేక జెస్తరండి ఔనండి ఈ వర్షకాలం ముందు పస్క పిల్లలని మొక్కుతరండి
అవును
అప్పుడు కొళ్లతొని మొక్కుతరు అచ్చచ్చ అంటే క్ ప్రతి కాలానికి మొదట పొశమ్మని మొక్కుతరు అ ప్రతి కా దనికి మొదట మొక్కుతరు ఏదన్న మనము తిద్రయ లోపలకి వెళ్తాం కదండి దేవుళ్ళ దగ్గరికి అప్పుడు వెళ్ళే ముందు కూడా కంపల్సరీ పోషమ్మ నైద్యం చేసి పోషమ్మను మొక్కిన తర్వాతనే వెళ్తారండి
అ
ముక్కోటి దే ఆ ముక్కోటి దేవతల కంటే ముందు పోషమ్మని భావిస్తారండి అందరు కూడా అవున అండి అట్లని కంపల్సరీ పోషమ్మ నైద్యం చెయ్యంది ఇది కూడ పర్ పంపించారండి
అవును పెళ్ళిళ్ళప్పుడు కూడా పెడుతారు కదండి పోషమ్మ
అవునండి పెళ్లి పోష పెళ్లి పోషమ్మల అన్ని పెట్టిన తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారండి అవునండీ అ అప్పటి వరకు పెళ్లి పనులు కూడ స్టార్ట్ చెయ్యరాండి ఆహా ఎప్పుడైతే పోషమ్మ చేసి పోషమ్మా దర్శనం చేసుకున్న తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారండి అయితే ఈరోజు చేసానండి మధ్యాహ్నం ఈగ ఉగాది దగ్గరికోస్తాంది కదండి
అవునండి
ఉగాది ముందు చేయాలని చెప్పి మ ఇంటి దగ్గర వాళ్ళు కూడ చేసారండి ఇవ్వాళ పోశమ్మ అనేసి మ్ అ తీసుకొచ్చి ఇచ్చారు గారెలు మీరు చెప్పినట్టు బూరెలు పూరీ లు అవును ఇంకా అది ఏమంటారండీ తీయటప్పాలు అవునండి బెల్ ల్లంతోని చేస్తారు అన్న కదా
ఆ అవునవును అవి కూడా తీసుకొనోచ్చిచ్చారండి
అయిందా అండి వంట హలో వంటైదా అండి ఆ అయిందండి వంట అయిపోయిందండి మ్ హు హు ఏం కర్రీ చేసారండి ఈ రోజు నేనే ఇవాళ మటన్ కర్రీ చేసానండి ఆహా ఎట్ల చేస్ సండే కదా మటన్ కర్రీ చేశాను మ్ హు ఎట్లా చేస్తారండి మరి మటన్ కర్రీ మీరు నమే మా ఇంట్లో మసాలా ఏసి చేస్తానే అందరికి ఇష్టముంటదండి అహ కొంచెం గ్రేవీ టైప్ ఉండాలి అంటారు మా ఇంట్లో అహ హా కొబ్బరి గసలేసీ నూర్ ది మ్ ఆ ఒక రెండు టమాటాలేసి కూడా గ్రేవీ టైప్ లో చేస్తామండి అ హ హ పిల్లలకేమో దగ్గరకి చేస్తే ఇష్టము మా వాడికేమొ సూప్ ఉండాలని అంటాదండి అ హా హా మరి ఎట్లా అండి ఆ టూ న అంటే టూ టైప్స్ చేస్తారాండి అట్లా ఇట్లా చెయ్యనండి ఒక వారం ఇలా చేస్తా ఇంకో వారం అలా చేస్తానండీ అట్లనా అండి ఆ టూ టైప్స్ చెయాలంటే మళ్ళీ వంట ఎందుకు డబల్ డబల్ అనేసి అవునండి ఆడవాళ్ళకంటే ఇంట్ల పనులు బాగుంటాయి కదండీ అవునవును వాళ్ళకేందండి నోటికోచ్చిన హార్డర్స్ ఇస్తారు మగవాళ్ళు అవును చెయ్యాలంటే ఇంకా ఈ ఎండలకి వంటలు చాలా కష్టమైపోతున్నాయండి అవునండి అవును ఇవ మ చుట్టలో ఒక అబ్బాయికి అండి ఇట్లా బయట హాస్టల్ లో ఉంటాడు పదహర్ సంవత్సరల అబ్బాయి అ హ బయట తిండి తినడం వల్ల అబ్బాయికి అదొచ్చిందండి క్యాన్సర్ వచ్చిందండి లివర్ కి ఈ బయట తిండ్లు హాస్టలల్లో వేస్తున్నాం కదా పిల్లల్ని మన ఆ బయట ఆయిలీ ఫుడ్డు టిఫిన్స్ బయట చేయడం వల్ల మ్ ఆ అలా క్యాన్సర్ వచ్చిందని చెప్పిండండి ఇవాలె హాస్పిటల్ కెళ్ళి చూసోచ్చామండి కల్తీ ఫుడ్ కదండి బయట ఎక్కడ చూసినా కూడా అట్లనే ఉందండి బయటంతా అట్లనే ఉంది హైదరాబాడ్ అనే కాదు మనం మనం ఉన్న ఊ ర్లో కూడా బయట తిండి అంటేనే మొత్తం
కల్తీ ఇంకా బయట పిల్లలు స్నాక్స్ తిండం బాగా అలవాటు చేసుకున్నారండి
నూడుల్స్ అని మంచూరియా అని
పకోడి బజ్జి
బజ్జీ అని చెప్పేసి అవును
అబ్బాయి ఎక్కువ బయట ఫుడ్డే తినేటోడట అండి ఆ అంటే ఎక్కువ నూడుల్స్ తొందర తొందరగా అయిపోతదని చెప్పేసి ఎక్కువ నూడుల్స్ కూడా ఎక్కువ తిండం మంచిది కాదు కదాండి మంచ్
మంచూరియ బయట బిర్యనీ లు మల్లి డైలీ టిఫిన్ బయటనే అయ్యో వాళ్ళు ఫ్రెష్ ఆయిల్ వాడరు కదండి అవునా చట్నీస్ లో కానివ్వండి ఆయిలీ ఫుడ్డు
దాని వల్ల అబ్బాయికి అట్లా లివర్ కరాబ్ అయిపోయిందట అండి
ఆహా హా ఏజి తక్కువ ఉంది కాబట్టి రిల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని అం టున్నారు గాని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితయ అయ్యో మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఒక్కళ్ళు లివర్ ఇవ్వాల్సి వస్తదండి అబ్బాయికి ఆహా అది టెస్ట్ చేస్తారు పేరెంట్స ది కానివ్వండి ఇంకా పెద్దవాళ్ళయితే వాళ్ళ పిల్లల్ది కానివ్వండి డోనరు ఎవరైనుంటె వాళ్ళ పేరెంట్స్ వాల్ల తోబుట్టువులు బ్ర మ్ వాల్ల బ్లడ్ అయి ఉండాలి ఇగ కంపల్సరి నై ఉండాలి ప్లస్ అది మ్యాచ్ అవ్ వ్వాలండి లివర్ ఒక్కోసారి బ్లడ్ రిలేషన్ అయినా కూడా మ్యాచ్ కాద అంట రివర్ ఆ లివర్ ఆపరేషన్ చేస్తే వీళ్ళ లివర్ ఒక ముక్క కట్ చేస్తారండి కట్ చేసి ఆ పాడై పోయిన లివర్ ని కట్ చేసి తీసేసి ఈ లివర్ పెట్టి కూట్లేస్థారటండి సర్జరీ చేస్తారన్నట్టింకా ఇద్దరికి సేమ్ సర్జరీ చేస్తారండి మా చుట్టాల్లొ ఒక ఆయనకి అట్లనే అయిందయితే మాకు బాగా తెలిసొచ్చిందండి
ఆ చేస్తే ఆ లి లివర్ ఒక గుణం ఉంటదటండి పెరిగేది
ఆహా. ఇప్పుడిచ్చిన ఆయనకి గూడా సిక్స్ మంత్స్ వర్కు గూడా ఊమ్ చాలా కేర్ఫుల్గుండాలి ఆహ. ఆహ ఎందుకంటె లివర్ మళ్లీ పెరుగుతదట ఆయనకు సేమ్ సైజొచ్చేస్తది ఆర్ నెల్ ల్ల లోపు ఆహహ. ఇప్పుడూ ఈయనకి ఎవరికైతె లివరాప్రేషన్ జేసి అటాచ్ జేసారో అ ఆయనకు సిక్స్ మంత్స్ పడుతది ఆ రెండు లివర్లు కలుసుకోడానికి అందుకెనే ఇద్దరికి కూడా సిక్స్ మంత్స్ వరకు సేమ్ మెడిసిన్ ఇస్తారండి మళ్ళీ ఫుడ్ లో కూడా బాగా రెస్ట్రిక్షన్స్ చెప్తారు
అసలు పసుపు లేని ఫుడ్ తినాల
తినాలంటరు ఎందుకంటేటె బైలీ రుబీర్ని క్రియేట్ చేస్తదీ దా అవి లివర్ గదా అ ఔను. అదీ ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉండడం వల్లా అది రిలీస్ కాదు. ఆహా దాని కోసమూ అసలూ ఆయ్లీ ఫుడ్డే తినద్దంటారు. ఆహ. మళ్ళీ అసలూ జ్యూసెస్ గానివ్వండి అవి ఏమి పెట్ నివ్వరండి లివర్ ప్రాబ్లమున్నోళ్ళకి ఆహహహ మళ్ళి వాటర్ గూడా ఎక్కువ తాగద్దంటారు అబ్బ అ అ మొత్తం ఒకడేలో ఒక వాటర్ బాటిల్ దాగీల్లా అంటారండి అయ్యొ ఆహ. సిక్స్ మంత్సు బాగా ప్రా బ్లముంటది ఊమ్ కానీ మళ్ళీ సెట్టైతరండి. ఆహహ మరి మీకేసిన వాళ్ళు సక్సెస్సైరా అండి వాళ్ళు. ఔను మా ఫ్యామ్లీలో అన్లక్కీగా ముగ్గుర్కొచ్చిందండి లివర్ సిరోసి ఆహ ఐతే ఇద్దర్ చన్పేయారు ఆహహ ఒకాయన మాత్రం చాలా బాగున్నాడండి వాళ్ తమ్ముడిచ్చాడు లి వర్ ఆహ.
ఊమ్
ఆ ఇంక ఇద్దరంటె వాళ్ళక్ కొంచెం ఫిఫ్టీ ప్లస్ ఏజుండేనండి ఆహ. ఇదీ మళ్ళీ ఇంకో దురదృష్టం ఏంటంటే హెరిడిటీ అండి ఇది ఆ మదర్ ఫాదర్కి లివర్ ప్రాబ్లముంటె పిల్లలక్ గూడా నైన్టీ పర్సెంటొచ్చె ఛాన్సుంటది ఆహహ అందుకెనే ఒక ఇంజెక్షనుంటదండి ఫిఫ్టీ థౌజండ్ది ఆహ. ఇప్పుడూ వాళ్ళ మమ్మీకో డాడీకో లివర్ ప్రాబ్లమొచ్చిందంటే ఉమ్ ఆ ఇంజెక్షన్ ఖచ్చితంగ ఇంట్లో వాళ్ళందర్ యేస్కోవాలన్ తరు డాక్టర్స్ ఆహహ ఎందుకూ అంటె ఫ్యూచర్లొ వాళ్ళక్ గుడా వచ్చే ఛాన్సు నైన్టీ పర్సెంటుంటద ఆ అది రాకుంటుండడానికి రాకుంటుండడానికీ ఆ ఫిఫ్టీ థౌజండ్ ఇంజెక్షనేస్తరండి. ఔ అల అసలా హాస్పిటల్కెళ్తే ఒక పది మందిలో తొమ్మిది మందికి లివర్ ప్రాబ్లం వాళ్ళే ఉన్నారండి అబ్బబ్బ. మొత్తం తాగిన వాళ్ళు బాగా మందు తాగుతార్ చూడండి.
ఎక్కువ వాళ్ళే ఉన్నరు యూత్ పిల్లగాళ్ళు గంజాయి తాగడం సిక్రెట్ తాగడం.
నం ఊమ్. మందు దాగే వాళ్ళు అది చూస్తే అసలు హాస్పెటల్ చూస్తే భయం వికారంగా అనిపిచ్చిందా అండి ఔనండీ ఆ హాస్పెటల్సట్లనే ఉంటాయండి. అదే అమ్మో ఇంక మనం ఆరోగ్యంగున్నామంటె అది దేవుడిచ్చిన గ్రేటు వ వరమనుకోవాలి ఔనండీ ఔను ఔను.
అదే అదే అందుకనే మనం కూడా కొంచము ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్
హబిట్స్ మన పిల్లలక్ కూడా అలవాటు చేయాలండి అవునండి అవును బయటి ఫుడ్ తగ్గించి మనం మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటట్టు వాళ్ళు ఇంట్లోనే తినేటట్టుగా చూసుకోవాలండి అవునండి ఇంట్లోనే తినిపియాలి ప్లస్ ఫ్రూట్స్ అన్న బాగా ఇవ్వాలంట అండి పిల్లలకి డాక్టర్స్ చెప్తున్నారు ఆ.
ఎక్కువ ఫ్రూట్స్ తీస్కొడం వల్ల పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతది అని అంటున్నారు.
న్నారు ఆహ హ హ హ. తినపియలండి ఇగా అదేదో హాస్పిటల్కి పెట్టే బదులు మనం ఇంట్లోనే విటమిన్ ఫుడ్ తింటే అయిపోతది గదా ఆ ఖర్చుఎదో దినికి పెట్టేస్కుంటే అయిపోతది
అనుకుంటాం గానీ ఉన్నా బిజీలా